హలో
హాయ్ రా
హాయ్ చాలా రోజుల తర్వాత చేసావ్ కాల్
ఉత్తిగానే మాట్లాడదాం అని కాల్ చేసా
ఆ మేడం గారు ఎలా ఉన్నారు
మోన్న నువ్వేలా ఉన్నావు తిన్నా తిన్నా
ఏదో మీ దయ తో ఉన్నాం లేండి
మ్మ్
అసలు కాల్స్ కూడా చేయట్లే
కొంచెం బిజీ నా అందుకోసం చేయట్లే
చ్చిపోయినట్టున్నారు.
మర్చిపోవడం ఏం లేదు.
అంతేనా
అంతే ఎండలు అయితే ఫుల్ కోడుతున్నాయి.
హు ఫ్రెండ్స్ తో ఎవరితో నా టచ్ లో ఉన్నారా.
ఫ్రెండ్స్ తోనే ఎవరితోను లేను.
అదే అందరం కలిసి టూర్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము.
అవునా
ఉ ఈ మందిలో అందరు వస్తారు అని చెప్తే నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం.
అవును
ము ఇది రంజాన్ సీజన్ కదా కొంచెం విజిటింగ్ ఎక్కువ ఉండాలి. షాపింగ్స్ చార్మినార్ సైడ్ బాగుంటది కదా, ఆ సైడ్ చూద్దామ అని అనుకుంటున్నాం.
హ
అందుకోసమే మీరు వస్తారు లేరు. అని అడుగుదామని
ఆ చార్మినార్ కి వెళ్ళొచ్చు. కాకపోతే నైట్ టైం వెళ్ళాలి.
అ ఫ్రెండ్స్ అందరం ఉంటాం కదా, నైట్ డే ఒక వన్ ట్వంటీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకుందాం అందుకోసం అడుగుతున్నా.
వెళ్లొచ్చి వస్తా ఎట్లా నేను కూడా షాపింగ్ చేయాల్సింది కొెంచెం. హాలిడేస్ కి ఎక్కడ వెళ్ళలేదా.
హ లేదమ్మ మా మమ్మీ పంపించలేదు నాకు
చ్
ఇంట్లోనే ఉన్నా అందుకోసం బోర్ కోడుతుంది. వాళ్ళతో టచ్ లోనే ఉన్నా. సో వాళ్ళే అన్నారు మేము కూడా యి ఇటు వెళ్ళలేదు ఇక్కడికైనా వెళ్దాం అదిదంటే ఇక మీరు కూడా ఉన్నారు కదా వస్తారేమో అని
ఆ హమ్
ఈ ఎండ లక్ష ఆ ఇక్కడికైనా వెళ్ళేటట్టు ఉందా. ఇంట్లోనే ఉంటున్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్
అవును అంత లేదు ఫుల్లు ఉన్నాయి. ఓ
మీర ఎలా ఉన్నారు.
ఉన్నా బాగున్నా
ఆహా
బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదా ఏం లేదు బయట కూర్చున్న చెట్టు కింద కొంచం గాలికి
వీరు క్రికెట్ కూడ చూస్తారు కదా.
నేనా అవును చూస్తా క్రికెట్ వచ్చేస్తా
అదే అనుకున్నా ఏంట్రా ఇన్ డియా గెలిచినా ఇంకా స్టేటస్ రాలేద ఏంట్రా అనుకుంటున్నా ఎంతైనా సపోర్టర్స్ కదా మీరు
సపోర్టర్స్ చూస్తా కిరికెట్టు చూస్తా అంటే ఒక్క సైడే కాదు గేమ్ని బట్టి అందరికి సపోర్
నేను ఆ రోజు పెడ వద్దాం అనుకున్నా గాని పాపం ముందు ఉంది అసలు కే న్యూజిలాండ్ అది కూడా డిజర్వ్ చేస్తది అని ఇగ నాక్ ఏం మంచిగా అనిపియలే తెలిసింది హ్యాపీ కాకపోతే సెలబ్రేషన్స్ చేసుకోలేదు న్యూజిలాండ్ వల్ల
ఇంకా నీకూడా కకిరికెట్టు ఇష్టమా
మ్మ్ ఫుల్లు చూస్తా ఇదయిపోయిన తర్వాతకి ఐ పీ ఎల్స్ ఉన్నాయి
ఐ పీ ఎల్స్ అంటే త్రీ మంత్స్ త్రీ మంత్స్ వస్తది
త్రీ మంత్స్
హాలిడేస్ ఉంటాయి ఇంకా అప్పుడు అందరికి మీ మమ్మీ డ్యూటీకి వెళ్ళారా
ఆ లేదు ఇంట్లోనే ఉంటున్నా కొంచెం ఫీవర్ అట్లా వచ్చింది ఇగ ఇంట్లోనే ఉంటున్నా టాబ్లెట్ వేసుకున్నా సెట్ అయింది ప్రెజెంట్ అయితే
హ్మ్ మ్మ్ మీ డాడీ వెళ్ళాడా
మ్మ్ వెళ్ళారు డాడీ వెళ్ళారు మమ్మీ వెళ్ళరు సెస్ ఉన్నారు
హ్మ్ బిర్యానీ తింటున్నావ
ఆ మీరు పెడుతున్నారా అండి కొంచెం ఏదో మాకు ఇవ్వచ్చు కదా మీ సీజన్ అప్పుడు
బిర్యానీ
హ్మ్ బిర్యానీ నాకు కావాల్సింది బిర్యానీ శీర్ కుర్మ అంతే
హ్మ్ హు ఇన్వైట్ చేస్తావా చేస్తా
చేస్తారా ఈ సారు కూడా మర్చిపోతారా బిజీలో ఉన్న అని
చేస్తా చేస్తా
హ్మ్ ఏం లేదు మా మమ్మీకు ఆంటీ కనిపించారంట సెంటర్ దగ్గరా
అవునా
ఎలా ఉన్నారో ఏంటి అని మమ్మీ మాట్లాడిందంట అడిగారంట కదా ఆంటీ నన్ను చెప్పలేదా మీకు
నాకు చెప్పీలేదు నిన్న కొంచెం కాసం షాప్ కెళ్ళియా కొంచెం షాప్ పి చేేద్దా అనేసి వెళ్ళ
చేసారా మరి
చేేసా
వచ్చిందా న్యూ స్టాక్
ఆ న్యూ స్టాక్ వచ్చింది కొన్ని బాగున్నాయి కొన్ని బాగలేవు ఇగా రైట్స్ అయితే ఫుల్ ఉన్నాయి
అంతేనా పెట్టొచ్చా మరి అంత రేట్స్
అంతా పెట్టలేము కొన్నీటికి పెట్టొచ్చు కన్నీటికి పెట్టలేము చాలా ఉన్నాయి రేట్స్ జస్ట్ ఓన్లీ టాప్ ఫైవ్ హండ్రెడ్
నైట్ వెర్స్ ఎలా ఉన్నయి మరి బాగున్నా కలక్షన్ నైట్ వేరేది
ఆ నైట్ వేర్ ఆ అది బాగున్నాయి
నేను వెస్టర్న్ వేర్ తీసుకు కోవాలి చాలా రోజులు అయితంది అనుకుంటున్నా కాకపోతే తీసుకోవట్లేదు నచ్చాక
బాగుంది న్యూ స్టాక్ వచ్చిన అన్ని బానే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు కొంచెం ఫెస్టివల్స్ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఎకువ క్రోడ్ ఉన్నారు
అవునవును కాకపోతే క్రౌడ్ లేనప్పుడు వెళ్తే అక్కడ స్టాక్ ఉండట్లేదు నాకు అది ఉన్నదేమో నచ్చట్లేదు తిరిగి వచ్చేస్తున్నాం మళ్లట్లనే
అవునా ఇప్పుడు వెళ్ళండి డ్రెస్ మెటీరియల్స్ కూడా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా డ్రెస్ మెటీరియల్స్ ఇంకా డ్రెస్సెస్ టాప్స్ లెగ్గిన్స్ కూడా బాగున్నాయి నిను తీసుకొచ్చా టాప్స్ ఉన్ను త్రీ పీసెట్స్ డ్రెస్ మెటరియల్
అయిపోయినట్టుంది షాపింగ్ మేడంది
కొన్నే చేసా అంటే ఇంకా చేయాల్సింది ఉండి జస్ట్
అంటే ఇంకుంది షాపింగ్ మీకు
డైలీవేరికి అట్లా యూస్ చేసుకోవడానికి తీసుకున్నా ఇంకా ఇంకా ఫెస్టివల్ అయితే ఇంకా చేయాలి ఇంకా చేయలేదు.
ఇంకా ఫెస్టివల్ది చేయాలి మేడం గారు వావ్
చేయాలి
ఎప్పుడు చేస్త సర్వరి
చేయాలి ఇంకా టైమ్ ఉంది కదా. టెన్ డేస్ ఉంది కదా.
టెన్ డేస్ లో అన్ని ఫిక్స్ అయితాయి. ఇక షాపింగ్ అవి స్టిచ్చింగ్
ఈ రోజు కూడా బజార్కి వెళ్ళాలి.
ఓ
ఈరోజు సాయంత్రం బజారికి వెళ్ళి రావాలి. కొంచెం పని ఉంది.
ఉ హు
ఇంకా ఏం కర్రి చికెన్ అన్నారా ఏం కర్రి మీది
మాదా
చికెన్ అన్నారు కదా. హలో
ఎష్ట పెల్లో అల్లే నేను నాకే గుర్తులే నేను తిన్నా కాని అట్లుంది నమ్మే ముఊరిపోవరు.
ఆ ఇంకా
ఏముంటాయి అవే రోటీన్ డైలీ రోటీన్ ఏమని జరుగుత అందు లైఫ్ లో ఏం జరగట్లేదు నేను కూడా మారట్లేదు. ఇంకా సీరియస్నెస్ రాలేదు ఇంకా
అవునా అవ్వాల్ అవ్వాలి.
అదిను కూడా అజతాను అద అవ్వదమ్మా అన్నటుంది సిచువేషన్. ట్రైచేత్తన కాకపోతే అది కావట్లేదు.
ఒకేసారి అవ్వలేవు కొంచెం కొంచెం టైం పడుతుంది. దానికి కూడా ఇంకా మ్యారేజెస్ లేవా మీ సైడు.
ఉన్నా నేను వేళ్లను కదా. ఈ ఎండలో ఎవడైనా మ్యారేజ్ చేసుకుంటాడా చేసుకున్నా వెళ్ళ ఎంత ఓపిక నాకుంటదా.
అంటే ప్రస్తుతం చాలా మంది మ్యారేజెస్ చేసుకుంటున్నాడు కదా సార్.
అవునవును విజయ్ రేష్మికల మ్యారేజ్ కూడా అయింది కదా. ఓ అలా తప్ప నాకింకా ఏంవ్వడు ది తెల్వదిగా
అవునా
ఇక్కడే ఉంటాం కాకపోతే ఏం తెలవదు
మ్
మొత్తం ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియాదనే నాది
మ్ సరే మరి బాయ్
మ్ సరే ఓకే బాయ్